ఉమ్ అయితే ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ పెట్టినానా
ఉ
దానికి నువ్వు కరెక్ట్ గా చూసుంటే కొనసాగించండి అని మీద ఉంది కదా నేను ఏం జేసినా మర్చిపోయి సడన్ గా అదిొత్తిన
అది ఇప్పుడేనా టాస్క్ కంప్లీట్ గాకముందే ఒత్తుతావా
ఆ అదొత్తిన అదిొత్తినంక గట్ల వచ్చింది ఇగా అంటే ఫస్ట్ నె
నీ ఒత్
మనీ గడ వన్ రుపీస్ఏ ఉన్నాదిగా సెవెంటీ వన్ రూపీస్ ఏ ఉన్నాయి కదా అం జెప్పి నాకు దెలిసి అవన్నీ వాళ్ళకి సెండ్ కాలేదేమో అని అది క్లిక్ జెసిన
ఆ అంటే అది ఒత్తకు ముందే వచ్చినాయా సెవెంటీ వన్ రుపీసు
ఆ అది వొత్తక ముందుకే నేను ఏమంటారు కాల్స్ నీతోనె నేన్ లాస్ట్ నీతోనే మాట్లాడింది ఇగ
ఆహా
మళ్ళా ఆ అమౌంట్ వచ్చినంక వేరే వాళ్ళకి వేసినా ఏమైనా పెరుగుతాయేమో అని జొప్పేసి నీతోని మాట్లాడి ఇంగ లాస్ట్ అనమాట ఇదేంది నేను ఫ ఏమంటారు ఒక ఫైవ్ కాల్స్ నావి కరెక్ట్ గున్న టెన్ మినిట్స్ కాన్నా ఎక్కువ మళ్ళీ ఫైవ్ ఏమో ఎయిటీ రూపీస్ అట్లయినా పడాలి గదా అని జెప్ ప్పేసి సడన్ గా నేను అది క్లిక్ జేసినా ఏమైనా చేంజ్ అవుతుండొచ్చు అని కానీ మళ్ళీ అట్లా వచ్చింది అన్నట్టు ఇగ అది అయితే ఏమంటారు నాది మీది అకౌంట్ ది కంప్లీట్ టాస్క్ అని వస్తుంది చూడు మీరెందుకు నాదేమంటారు నాది ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అమౌంట్ దగ్గర నీది ఎందుకు అట్లా వచ్చింది అన్నవా
ఆ
అది నేను ఇది చెప్పినా క్లిక్ చేసినా అని మ అల్యినాట్ టుంది నాకు తెలిసి అంతకు ముందుకు ఆ అంతకు ముందుకు వచ్చిందో రాలేదో నేను క్లియర్ గా చూడలేగాని అది క్లిక్ చేసినాంకైతే లేదు అది
ఆ
అట్లా శూద్ద్దం తీ ఎట్ల అయితే అట్ల అయితే
అంటే ఇవి కంప్లీట్ అయినాక క్లిక్ చేస్తే చేస్తే అయిపోతుండేకు నిను
ని నాకు
న టెడ్ మనిట్స్ ప్లస్ ఉన్నవి ఏడు ఏడున్నాయి కాల్సు
ఆహా
ఇప్పుడే తెక్ చేష్టం
నా వెన్నున్నాో ఏమో ఇప్పటిదాకా కూడా నేనుీ నీతో మాట్లాడుతున్నానా అది సడన్గా
అదే అట్లా కట్ అయితే వాళ్ళదే మస్ కుకు మనగా అంట
ఇప్పుడు ఏమంటారు ఒక టూ కాల్స్ స ఇది ఒక టూ కాల్సి మా ఫ్రెండ్స్తోని స్కూల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను స ఇద రిపీట్ అయింది జస్ట్ ఒక టూ మినిట్స్ చ టూ సెకండ్స్ ఇట్లా మాట్లాడేలా అయిపోయాది కట్ అయిపోయింది కాల్ ే కూడా ఏమంటారు ఉండని తర్వాత వసామన్నారు అది కూడా మళ్ళీ తెలియతుంది ఇక ఇ చెప్పినా నేనైతే మా ఇద్దరు ఫ్రెండ్స్ కి అలా ఏం చేస్తురోో తెలివదు ఇక
కాదు ప్రొఫైల్ టాస్క్ ఒకటి కంప్ేష ంట అడు
ఆ
వాళ్ళు ఎట్లా చే సార్ మనకి కాల్సార్
ఆ ఆయితే ఇమ బాల దేనికి రాదు ఏమన్ అంటారు నేన ఏం చేసిన చెప్పాల ఫస్ట్ వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి చెప్పినా కావ్వరు లేరు ఇద్దరు ఇన్నర్ అనమాట ఆ ఇద్దరు ఇన్నాక నేనే ఏం చేసినా యాప్ ఇన్స్టాల్ చేయమన్నా ఫస్ట్ ఇన్స్టాల్ చేసినాక అడిగినా ఏమంటారు ఇట్లా మనీ వస్తాయి ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడు నే మా ఏమంటారు నేను చేస్తున్నా కాబట్టి నాకు హండ్రెడ్ మీరు మాట్లాడుతుారు కాబట్టి నకు ఎయిటీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నేను ఒక ఫామ్ పంపిస్తా అది ఇది ఫిల్ చేస్తే మీకు కూడా టాస్క్ వస్తుంది అప్పుడు మీరు కూడా ఒక ట్వంటీ కాల్స్ మాట్లాడితే మీకు హండ్రెడ్ మళ్ళా మాట్లాడిన వాళ్ళకి ఎయిటీ వస్తాయి అని చెప్పినా
ఆ ప్రొఫైల్ టస్ ఫ చేసినంత బ్యాంలస్ంటే యాడ్ చేయ్యాల
ఆ బ్యాంక్ అకౌంట్ ప్రొఫైల్ టాస్క్ ఫినిష్ చేసినాక మళ్ళీ ఇప్పుడు మన టాస్క్ ఉంది చూసినావా
ఆ
ఇవి కంప్లీట్ చేసినాక యాడ్ చేసినాం అనుకో వస్తుంది
ఏది కంప్లీట్ వి మీీట్ావా సన్మతి టాస్క్ అవ
ఆ ఇవ ఆ కాదు ఆల్రెడీ మనవి అవన్నీ అయిపోయినీయె కదా ఇప్పుడు మనం ఫోన్ ఎ ఫ్రెండ్ టాస్క్
వాళ్ళది
ఆ అవన్నీ ఆ లేవు వాళ్ళకి సన్మతి టాస్క్ ఏమి ఉండదు
ప్రొఫైల్ టాస్క్ ఫినిష్ జేస్ నంక రిఫ్రెష్ కొడితే ఇదే వస్తాద
ఆ ఇదే వస్తది ఫోన్ ఎ ఫ్రెండ్ అని
ఆహా
మనది ఫస్ట్ ప్రోజెక్ట్ అది ఇప్పుడు మళ్ళా సెకండ్ ప్రోజెక్ట్ ఇది మనది
అవును
ఆ ఆళ్ళకి ఈ ఫోన్ ఫోన్ ఎ ఫ్రెండ్ టాస్క్ ఫస్ట్
ఫస్ట్ టాస్క్ అయితది ఆహా అర్ధమైంది అంటే నేను ఇప్పుడు ఇప్పుడు మా అమ్మీది ఒకటి చెప్పిన కదనె మామ్మి నెంబర్ పైన ఏష్నాని అది ప్రోఫైల్ టాస్క్ ఒక టె ఉంది ఫినిష్ అయింది అప్పుడే చేసిన ఫినిష్ అంటే ఫామ్స్ లో అవేవి ఇంపల్లే అప్పుడు జేసినా నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళకి నేన్ కాల్ రిఫ్రెష్ గొడితే ఈ టాస్కు వస్తాయ అవి వస్తాయా
ఆ ఈ ఫోనే ఎ ఫ్రెండ్ వస్తాది
సిధ వస్తాద
హ్మ్ అవేం రావు పాతాయ్ అవి మనకి సర్ వాళ్ళు ఇచ్చిరు కదా
ఆ..
అట్లా ఇప్పుడు ఏమంటారు ఇది ఫోన్ ఎ ఫ్రెండ్ టాస్కే ఉంటది ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఉంది కదా టాస్క్
ఆ
అట్లా మళ్ళా నీకు కార్య చార్ట్ బోట్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా అంటే మళ్ళా ఫోన్ ఎ ఫ్రెండ్ టాస్క్ అని జేప్పేసి
అ..
నాకు ఒక మెసేజ్ వచ్చి ఉండే అందుకే అంటున్నా
ఆహా
నీకొచ్చిందా
నాకెం రాలే
నీకు స్క్రీన్ షాట్ పెడత ఆగు ఏమంటారు ఫోన్ ఎ ఫ్రెండ్ టాస్క్ ఇంట్రెస్ట్ ఉందా అని వచ్చింది అయితే ఈ ఇసార్ ఏమొచ్చిందంటే ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడాలి అని వచ్చిందనమాట
ఆ
ఎ అని పెట్టినాము వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ టెన్ డే స్ల అసైన్ అయితది అని అది రిప్లై ఇచ్చింది ఇంగ మళ్ళీ ఏం లేదని ఎప్తున్నా
హ్మ్ హు
అట్లా నీ గూడా ఏమన్నా వచ్చిందా అని
హ్మ్ హు రాలే
వస్తుంది వస్ నాకు దెల్సు కొందరి కొందరికి మెల్ల మెల్లగా వస్తుంటాయ్ కదా
హ్మ్ హ్మ్ హు
హ్మ్ రీల్స్ మంచిగా ఎస్తున్నావ్
ఎదో
మున్న ఉగాది గూడా మంచిగా ఎస్కున్నట్టురు
ఆ... అంటే గుడికి పోయినా ఇడ ఈడా టెంపుల్ తనా ఇడ్నె ఉన్నా అక్క దగ్గర
ఉహు అరే మీ డాడీ వాళ్ళు ఇంట్లో చేస్తే వీడియో పెట్టినట్టున్నావు కదా
హు నేను ఈడికొచ్చినేమో అనుకున్నా
నేను రాలే వచ్చి మస్ మిస్ అయినం ఇంటికాడ మేము
ఉహు ఇగ మరి మీరు మీ రూమ్ ల చేసుకురా
అంటే ఏం అంత నైవేద్యం అవి ఏవి పెట్టలే అని బచ్చాలు చేసుకున్నాం అంతే బచ్చలు ఒకటి చేసుకొని తిన్నాం గుడికి పోయి వచ్చినాం ఫస్ట్ పొద్దున టెంపుల్ కు ఇంకా తెస్ కోడుకంటుకు పోవచ్చు
ఇది పచ్చడి చేయ లేదా
పచ్చడి చేయలేదు కింద ఆంటీ వాళ్లు ఇచ్చరు ఆ అది చిన్నఅవ్వ చిన్నఅమ్మ అనేసి ఈగ మేము పిలుస్తాంము
ఆహ అయిన మీ ఇద్దరే ఉంటారు కదా మళ్ళా ఏమంటారు కొంచెం తాగు వత్తానే ఎక్కువ ఐపోతు
ఆ అయినా మన లెక్క చేయరుగా తాగు తప్పు ఊరు ఇది పచ్చడి పిక్తా ఇస్తారు
ఎట్లా చేస్తారు మరి
తిక్క చేస్తరు వాళ్ళు మొత్తం ఇట్లా త్రి ఇట్లా తీయ తె తో ఉడికిినటట్టు ఉంటుంది అది మనమేమో తాగేటట్టు చేసుకుంటాం కదా హు
ఒక్కొక్క సైడ్ అంటే మన తెలంగాణలో ఒక తీరా ఆంధ్రాలో
అవునా ఈ మొత్తం అందరూ అట్లేనే చేసిరు నేను రే రో ఇద్దరి ఇండ్ల తిన్న కింద ఓనర్ ఆంటీ వాళ్లది తిన్నాము కింద ఆం ఇద్దరిది బాగానే ఉంది అంటే వీళ్లది కొంచెం పుల్లగా ఉంది
ఆహా అట్లా కాదు మన సైడ్ దా లే
ఆ మన సైడ్ దే బాగుంటది
కదా హు కానీ ఈసారి ఇంస్టాగ్రామ్ రీల్స్ లో చూసిన పోలెలు మస్తు ఎక్స్పెరిమెంట్ చేసారు పోలేలపైన
ఏం చేసిరు
బెల్లంని ఏమంటారు మిక్సీ పడతారు కదా లేకపోతే దుతారు కదా అది ఏ మా అంటారు పొగాండ్లు వేసి బాయిల్ చేస్తారు బెల్లన్ని అది మొత్తం లిక్విడ్ టైప్ అయ్యింది ఆ పోలేలలో ఎట్లా పెడతారు చేప్పు ఆ అసలు ఏ రీల్ చూసినా అదే తెలుసా మొత్తము
ఉహు
కానీ తెలిసి చేసిరో తెలువక చేసిరో అర్థం కాలేదు కానీ మాయాక్సిిమం నాకైతే రీల్స్ అట్లనే వచ్చినయ్
మూసుకో
మళ్ళి మీర ఎట్లా చేసిరు మరి
మేము ఎప్పుడు చేసినట్టే చేసినాం ఫస్ట్ పప్పు ఉడకబట్టి అది ఆరా పోసినంక అది మిక్సీ బట్టి బల్లం అది మి మిక్సీ పట్టి ముద్దులు చేసినం అంతే అది రెండు ముద్దలు చేసి ఆ పిండిలో పెట్టి చేస్తారుగా
ఆ
అట్లనే చేసినం అట్లనే చేసినం ఇగ మా అక్కనే
నువ్వు హెల్ప్ చేసినావా
నేను హెల్ప్ చేసినా ఉడక పెట్టిచ్చిన ఆ బియ బెల్లమూ ఇచ్చిన ఉహు ఏం మారోజు అన్నమే తిండ్ల అది తినే ఉన్నాం తెలుసా
నిజ నిజంగా ఏమంటారు అది తింటే ఆకలి గుడా కాదసలు పచ్చడి ప్లస్ పోలేెలు సెట్ అయిపోతుంది
అరె అన్నం తిన్నాము నైట్ తినం ఇగ
హుహు మా సైడు గుడా బ చాలా అంటారు అనుకో కాని ఎక్కువ ఏమంటారు పోలేలు పోలేలు అంటారు
ఇట్లు అంటారంట
ఆ బొబ్బట్లే అనం గాని పోలేలు అను ఎక్కువ అంటాము పోలాలనే వస్తది నువ్వు బచ్చాలంట నువు కదంగా మళ్ళీ మన న్నాయనమ్మ వాళ్ళు బచ్చాలాంటరు చూడు
ఆ
ఉమ్ అ మా నాయనమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళయితే బచ్చాలే అంటారు ఈ జరమ్మా మా కినిపిచ్చే పదం పోలేలు
ఉహు
ఇకా
అప్పుడేది అప్పుడదే బట్టుకున్నం మే మా ఈడికొచ్చిన చేంజ్ చేసింది గదా అన్ని నే అయితే ఈడ అందరితోటి అట్లనే మాట్లాడు నోవ్వరికి అర్థమయితలే
కాలు చక్కర్ని పంచదార అంటున్నావా లేకపోతే చక్క క్కరే అంటున్నావా అయ అక్కడ వొళ్ళు పంచదార అంటారుగా
అత వాడు కూడా గుర్తుకు రాదు అతను మాట్లాడినప్పుడు నువు మొత్తం మనమే మాట్లాడుతున్నాం
ఉమ్ కానీ కొన్ని వర్డ్స్ చాలా డిఫరెంట్
చెప్పింది కింద ఓనరా అంకుల్ ఇంత ముచ్చట పెడితే ఆమె మధ్యలో ఏమంటది నాకు అర్థమైతే లేదు నీది అంటది
అసలు మస్తు డిఫరెన్స్ ఉంటాయి ఉమ్ హు
వాళ్ళవి గుడా కొన్ని వర్డ్స్ అర్థం కావు
ఆ మా ఫ్రెండ్ గుడా చెప్పినా కదా మ్యారేజ్ అయిందని ఇగ అక్కడ ఉండి ఉండి మన వర్డ్ తెలంగాణలో కొన్ని వర్డ్స్ మొత్తం మొత్తం మర్చిపోయి ఆంధ్ర వర్డ్స్ ఎ అనేస్తది మొన్నేమో ఇట్లా కొంచెం ఎట్లా అంటే లైక్ మాట్లాడతాం గానీ ఆ ఆళ్ళు మాట్లాడితే కొంచెం రె రెస్పెక్ట్ ఇచ్చినట్టు
అవునవును వాలాది మొత్తం రెస్పెక్టే ఉంటది మనం ఇంటికి పోయి నా కూడా ఒకవేళ వాళ్ళ ఇంటికన్నా పోయినం అనుకో మంచిగా అ ఫస్ట్ తిండి అన్ని రకాలు వెడతరు అల్లు సరే తీరా మళ్ళీ చేదాం
ఉమ్ సరే సరే బై
బాయ్ బాయ్